ఏం లేదండి మీరేం చేస్ తిన్నారా
ఇప్పుడే మా ఇంటి దగ్గర అంగడయితే క్యారెట్స్ కొనుక్కొచ్చుకున్నాం పానీపూరి అని మా దోశ అడిగితే తెచ్చినాం అండి
అవునా ఏం చేసినారండి తిన్నారా ఇంకా మరి
తిన్నా అండి అయితే వాకింగ్ కి అంటే బయటికి వెళ్ళేసి వచ్చిన మాకు ఈరోజు అంగడ అని చెప్పినా కదండి
ఉ అంగడలో ఏమేమి ఉన్నాయండి
కూరగాయలు ఉన్నాయండి ఏమేం ఈరోజు టమా టలు ఉన్నాయండి చాలా బాగున్నాయండి పాది రూపాయల కిలో అన్నారండి ఉ మీ ఆ తీసు కోలేదండి మాకు వంట చేసుకోవడానికి వీలుగా లేదండి ఇక్కడ మా దగ్గర పసుపు కార్ రం నూనె అవి లేవండి టమాటాలు కొనుక్కుొని ఏం చేసుకోవాలండి మేము క్యారెట్స్ కొనుక్కున్నామండి ఇరవై రూపాయలు తిననీకే కదండి మరి తిననీకే కదండి అవి కళ్ళకి మంచిది అంట కదా
అవునవును
ఉ మీకు ఏమనా తీసుకురావాలా అండి
మాకి ఇప్పుడు వద్దులేండి మనం కలిసినప్పుడు తిన్నాం
ఆ మీరు కలవాలనుకుంటే ఇక్కడ ఆ చార్మినార్కిి పోదామండి చార్మినార్ దగ్గర బట్టలు కొనుక్కుందాం మరి
ఆ బట్టలు కొనుక్కున్నాాం గాజులు కొనుకుందాం అన్ని కొనుకుందాం హైదరాబాద్ లో
అవునండి మ దోస మా దోస్తు వచ్చిందండి నాతోని ఆమెనేమో ఆరెంజ్లు అట్టి పండ్లు కొనుక్కున్నామ అండి అట్టి పండ్లు చాలా బాగున్నాయండి డజన్ డెబ్బై రూపాయలు అన్నాడండి ఆయన
అంతకు అంతరేట
అయితే కదా నేను బేరమాడినండి తొమ్మిదిటికి యాభై రూపాయలు తీసుకున్నాండి డజను డెబ్బై అన్నాడు కాని మాకేం లాభమో మాకు అర్థం కాలే మాకు పానీపూరి తెలుసా అని నా పానీపూరి ఐదు ఇచ్చిండండి పది రూపాలకి
అవునా అండి
ఆ అవునండి
తిన్నారా అండి మీరు అయితే మరి పానీపూరి మంచిగ
నేను చ అహ్ పానీపూరి తిననండి నాకు ఇష్టం ఉండదండి మా దోస్తుకి ఇష్టమండి నేను మాత్రం చాయ్ ఫేవరెట్ అండి చాయ్ తాగినండి
చాయ్ ఎందుకండి మీకు అంత ఇష్ ష్టం ఈ ఎండాకాలం కదండి
చలికాలమైన ఏ కాలమైనా నాకు ఇష్టం అండి అంతే అండి అది చిన్నప్పటి నుంచి అలా తాగడం అలవాటై పేయింది
కు మీకు ఎందుకు అంత ఇష్టం అది
ఎందుకని అంటే మా మీకు అమ్మగారంటే ఎందుకు ఇష్టం అంటే వర్ణించగలుగుతరా
లేదు లేదు
అండి నాకు అంత ఇష్టం అన్నమాట ఇప్పుడు మీరు కంపారిజన్ అంత పెద్ద కంపారిజన్ తోటే కంపేర్ చేయుతున్నా అంటే నాకు చాయ్ అంత ఇష్టం అండి ప్రాణం మి త్త అండిను ఎండకి ఏదైనా ఫంక్షన్కి పోయ వచ్చినా కూడా చాయి తాగుతా నేను
అవునా
ఉహ్ అవునండి మీకు తాగరా అండి మీరు చాయ్ తాగరా అవునా మేము ఎల్లినం అండి మొన్ననే మా అ మా అక్కయ్య పెళ్లి మా అక్క వాళ్ళ ఫ్రెండు పెళ్ళి ఉంటే మేము ఎల్లినం అవ్వు చావు కానీ మా నాన్న కు తెలవకుండా వెళ్ళినామండి ఫ్యామ్ సూపర్ ఉందండి బర్రెలక్క అని ఒక ఆమే ఉంటది అక్కడ మస్తు ఫేమస్ అండి ఆ మీకు తెలుసు సా అండి ఆమె చాలా ఇండిపెండెంట్ గా ఓటులల్ల ఉంది కదా ఎలక్షన్స్ కి
ఆ అవును తెల్
నిల్వడుతదీ ఆమే మీకు ఎలక్షన్స్ తెల్సా అండి ఎలక్షన్స్ ఉన్నాయి మకు మొన్న మున్సిపల్ టీ ఎలక్షన్స్ జరిగినయండి చాలా బాగా జరిగింది మకు చికెన్ ఇచ్చినారు మా మందు పోసినారు ఇంకా పైసలు ఇచ్చినారండి
అలా చేయొద్దండి మీరు
స్తాఇలా ఆ నేను తీసుకులేదు ఎందుకంటే నీ ను కూడా తీసుకోలేదండి మా నాన్నకు కూడా చెప్పిన తీసుకోకండి నాన్నగారండి
అలా ఎవరైనా చేస్తే ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇయ్యండి
ఆ చెప్తా అండి నేను కూడా ఇం ఇండిపెండెంట్ గా ఎ అంటే ఎన్నికలలో నిలబడదాం అనుకుంటున్నా అండి కానీ నాకు స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు లేరు నాతోని మీరు నిలబడతా అంటే నిలబడండి నాతోని ఇండిపెండెంట్ గా నిలబడతా నేను
అవునా అండి
హు నిలు సపోర్ట్ చే్య్యండి నాక్ సపోర్ట్ చేయ్యండి ఎలక్షన్స్లలో నాకు చ జగన్ అంటే చాలా ఇష్టం అండి జగన్పార్టీ మీకు ఇష్టమా ఆ ఆంధ్రప్రదేశ్ అయితెంది తెలంగాణ అయితేంది మాకు అదంత సంబంధం లేదండి జగన్ అన్నా జగన్ అన్నా అంటాం కదండి నాకు చాలా ఇష్టం ఆ పాటలన్నా ఎంత బాగుంయె తెలుసా రాజశేఖర్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి
అవునా అండి నాకు రాజశేఖర్ అంటే ఇష్టం ఉండుండే పాలిటిక్స్ లో కానీ ఇంగ నాకు ఎవ్వరు తెలిదు అంతగా నాకు పాలిటి
ఆయన చనిపోయినప్పుడుయితే నేను చాలా బాధపడ్డా అండి అసలు ఆయన ఫోటోని చూసుకుంటూ కళ్ళల్లో నీళ్లు కారినాయండి నాకు అ
అవునేనే ఏడ్ చ డి
ఏడ్చినండి చాలా బాగా అనిపించింది అండి ఒక రోజు మా ఊరికి జగన్ వచ్చిండు తెలుసా అండి నా ఒక రోజు షేర్ పర్మిలా కూడా వచ్చింది నడుచుకుం నడుచుకుంటూ వచ్చింది మా దగ్గరికి
అవునా అండి మీరు కలిసిపో
చేసిరన్నట్టు ర్యాలీ ఆ కలిసినాము సెల్ఫీ కూడా దిగినామండి ఫోటో దిగినామండి ఇప్పటికి కూడా నా ఫోన్ లో ఉందండి ఆ ఫోటో
అవునా అండి
హు అవునండి
ఇంకెవరంటే ఇష్టమండి పాలిటిక్స్ లో మీకు
నాకు జగన్ అన్న మళ్ళీ కేసీఆర్ అన్న కూడా ఇష్టమండి ఇంగ కానీ కాంగ్రెస్ ఎందుకంటే అయన నాకు రియంబర్స్మెంట్ నాకు ఏమంటరూ స్కాలర్షిప్లు పైసలు ఆయననే ఇచ్చిండండి చదువుకోవడానికి నాకడ చదువుకి తగ్గట్టు పైసలు లేకపోతే ఒక పరీక్ష రాయమ్మా పరీక్ష రాస్తే నువ్వు గెలిశినవనుకో మంచి సిటోస్తది నీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అని ముప్పై ఐదు వేలు ఇస్తుండండి నాకు సంవత్సరం సంవత్సరం
అవునా అండి
పని చేేస్తుండండి ఆయన ఎవరో నాకు తెలువదు నిను ఎవరో ఆయనకు తెల్ కానీ నాకు ముప్పై ఐదు వేలు వస్తున్నాయండి నే నేను చదవడం వల్ల నాకు ఒక ఎగ్జామ్ రాయడం వల్ల మీరు కూడా రాయండి పరీక్షలు మీరు కూడా చదువుకోండి మీకు కూడా గవర్నమెంట్ నుంచి ఇలాంటి పథకాలు వస్తాయి ఎగ్జామ్స్ మంచిగా రియంబర్స్మెంట్ వస్తది చదువుకోవచ్చు మీకు మీకు మంచి జరుగుతది మళ్ళ మీరు కూడా చెప్పండి ఇట్లా వేరే వాళ్ళకి ఎగ్జామ్స్ రాయండి చదువుకోండి ఇంటర్ చదవగానే ఈ ఎగ్జామ్ రాయండి అని చెప్పండి మీరు చదువు రాని వాళ్ళకి
ఆ చెప్తామండి. మేము చేస్తాం అలానే.
అవునా, మీ ఇంటి దగ్గర మీ అవును మీ ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తారా అండి.
ఆ చెప్తారండి నేను చిన్నప్పుడు వెళ్ళెదాన్ని. ట్యూషన్స్కి అప్పుడు బాచెప్పేది సంతోష్
ఆ చెప్పండి.
సంతోష్ సారని ఉంటుండే అనమాట మా ఇంటి దగ్గరా. అతను చెప్పేదన్నమాట ఉ
హ్ అయితే నేను ఒక రోజు చిన్నప్పుడు అంటే నేను చదువుకునే సమయంలో నేను ఒక చిన్న బాబుకి ఇంటికి పోయి మరి చెప్తుండే అండి. నాకు అట్లా కూడా పార్ట్ టైం లాగా జాబ్ చేశినా అండి. మీరు కూడా వెళ్ళి చెప్పండి. మీ నాలెడ్జ్ ని పది మందికి వంచండి. మీకు ఒకవేళ తెలివి ఉందనుకో మీ తెలివిని పది మందికి పంచండి మంచిది అది.
ఆ సరే అండి మీరు చెప్పారుగా మీరు చెప్పాక తప్ప కుండా చేస్తామండి. పది మంచికి మా నాలెడ్జ్ని ఆ తెలివితేటల్ని పంచుతామండి వాళ్ళు కూడా
మీరు నైట్ ఆ అవునవును మీరు నైట్ బళ్లు అని చదివి విన్నారా. అంటే ఒక పలక పలక ఒక పెద్ద బోర్డు పెట్టి ముస్ అంటే ఊర్లలో చెప్తారు కదా నైట్ చదువు అని.
ఆ నాకు తెలియదండి ఇదేంటో
అవునా అయితే నా ఏం లేదండి ఒక ఒక సారు ఉంటడు, అ చెట్టు కింద లైట్ పెట్టుకొని మరి చెప్తడు అండి. గాంధీ తాత ఒక అంటే చీకట్లో చదివిండు దీప ఆ గాంధీ తాత కాదండి. అబ్దుల్ కలాం ఉంటడు చూడండి. మీకు తెలుసా అబ్దుల్ కలాం అవునండి అంబేద్కరా అవునండి. నేను కొంచెం పేర్లలో వీక్ అండి పేర్లు మర్చిపోతా కానీ ఆయన మాటలు మాత్రం నా బ్రెయిన్ లో అలా నిండిపోయినయండి.
అవునా ఏం చెప్పారండి అంబేద్కరు.
ఆయన ఏం చెప్తాడండి. చ దీపం పెట్టుకొని మరి చదువుకున్నాడంట అలా చదవాలి. మీరు అంత మంచి చదువు చదువుకోవాలి అంత అంత మంచిగా చదవాలి అని చెప్పారండి.
అవునా
మీరు కూడా చదువుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. చదువు మీరు నేర్పియండి ఆ వాళ్ళకి.
నేర్పిస్తామండి మీరు చెప్పారు కదాక్ ఆ అంబేద్కర్ ఎలాంటి మంచి మంచి పనులు చేశారో అవన్నీ నేను కూడా మా మి
పిల్ మీ పిల్లలకి మీ ఆ మీ పిల్లలే ఫ్యూచర్ ఈరోజు. ఆ మీ పిల్లలే కదా అండి ఫ్యూచర్ ఈ రోజు. వాళ్ళకు మంచి నేర్పియండి, వాళ్ళకు మంచి మా మార్పులు మంచిగా ఎలా బతకాలి. ఎలా ఉండాలి ఫ్యూచర్ల ఇఫ్ ఇలాంటి జరిగితే ఎలా ఫేస్ చేయాలి అనేది అన్ని నేర్పించండి ఇప్పటి నుంచే.
ఓకే అండి మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా చేస్తామండి. మిమ్మల్ని మేము ఫాలో అయితామండి బ్లైండ్ గా.
బ్లైండ్గా అని కాదులే కాని గుడ్డిగా అని కాదు కాని చెప్పాలి కదా మీరు మీ బాధ్యత మీ వం న్
లేదండి మీ మీద మాకు వినండి వినండి వినండి మీ మీద మాకు అంత నమ్మకం ఉన్న వాటికి మిమ్మల్ని అలా ఫాలో అయితున్నామ్ అని చెప్తున్నాం
ఆ అట్లా చెప్పండి ఏం కాద్ మంచిదే మంచి మ మన మనం మారుతనే కదండి సమాజం కూడ మారుతూ ఉంటది మ్మ్ తిన్నారా అండి మరి ఈ రోజ్ జు
డి
ఏం తిన్నారంండి మరి ఇయాల ఏం స్ స్పెషల్ ఆ తిన్నామండి చాయ్ కూడా తాగినండి రెండు పూటలు తిన్నా అండి మా అమ్మ మ్ భోజనాలతో చంపేస్తాదండి మా ఇంట్ల
అవునా అండి ఏమేం చేశారండి ఈ రోజు
మా ఈ రోజు మా ఇన్ ట్లో బిర్యానీ అండి చికెన్
అవునా ఎలా చేసారో తెలుసా అండి మీకు
ఆ ఇగొ ఇప్పుడే ఒక ఆమె పల్పి ఆర దాగి వస్తుందండి చాలా మంచిగా ఉందండి ఆమె చూడగానే మస్తు అన్పి చిింది ఆమె డ్రెస్ ఆమె డ్రెస్సింగ్ సైన్స్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది తెలుసా అండి మీరు కూడా అలా ఫాలో గాండీ టాపు లెగ్ గిన్ ఏసుకోండీ జుట్టు జుట్ ట్టు మంచిగా చేసుకోండి జుట్టు వేసుకోండి
మీ వాయిస్ వినిపించట్లేదండి
ఇప్పుడు
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ ఆమె మంచిగా ఉందండి అని చెప్తున్నా ఆమె రెడ్ డ్రెస్ వేసుకుంది ఈ రోజు చాలా బాగుంది
అవునా అండి లేద అమ్మాయికి
మీరు కూడా అలాంటి డ్రెస్సెస్ కొనుక్కోండి పైన టాప్ కింద లెగ్గిన్ మస్తు ఉంటది కాలేజ్ కి ఆఫీస్ కి వేసుకోడానికి
అవునండి బాగుంటాయి టాప్స్ ఆఫీస్ కైనా కాలేజ్ కైనా ఎక్కడి కేళ్ళాలన్నా అవి వేసుకుంటే చాలా బాగుంటాయి
అవునండి మీకు మామిడికాయ చెట్టుకి మామిడికాయలు క పా కాస్తాయి అని తెలుసా అండి
ఏంటండి మీరు మాట్లాడేది జామచేట్ జామకాయలు కాయకుండా మాడిచేట్ కి మాడికాయలు కాయకుండా ఏం కాస్తాయండి
ఆవున్ గదా అండి నేనేమో చిన్నప్పుడు మామిడికాయ చెట్టుకి మీ ఆ హా కాదండి జోక్ అంటున్నారు ఏంట నా మాటలు జోక్ గా కనిపిత్తున్నాయా అంటే అండి మీకు మామిడి నేను ఏమనుకున్నా అంటే చిన్నప్పుడు సరే సరే అండి బాయ్ బాయ్